ఆ హలో
ఏం జేస్తున్నవ్
హలో చెప్పు
అర్ధం గాట్లే
హలో ఉప్మా జేస్తున్నానే ఆ ఇప్పుడు వద్దు
రికార్డు రాస్తున్నావా
ఉమ్ బాట్ని రాస్తున్నా
ఏ రికార్డు బాట్నియా
అ
హలో
వినబడట్లేదా
నీ వాయిస్ బ్రేక్ అయితుంది
క్లారిటీగా ఉంది డిస్టబెన్స్ ఏం లేదుగా
గరి
వినిబి
చెప్పు చెప్పు వినిపిస్తుంది
రికార్డు రాస్తున్న బాటిని
బాట్నియా
ఆ
ఇంకా జువాలజీ జియాలజీ ఎట్లా
జియాలజీ మేడం గ్రూప్ లో బెట్టింది
జియాలజీ మేడమా
ఆ
ఆ జువాలజీ మరి
ఫ్రెండ్ దగ్గర మాన్యువల్ ఉంది ఆమెది కంప్లీట్ అయితే ఇస్తది
ఆ
ఇంకా అవ్వలేదంట ఆమెది కంప్లీటు
ఆమెది కాలేదంటా
కంప్లీట్ కాలేదా లేట్ అవుతుంది గదా దగ్గర వచ్చింది ఎప్పుడంట ప్రాక్టికల్స్
ఈ మంత్ ఎండింగ్ లో ఉంట ఏమో
ఈ మంత్ ఎండింగా అయ్యో దగ్గరోచ్చింది గా ఎట్లా రాయడం కుదరదు అనుకుంటా
రాసుకొని చూపి
అర్థంగాలే
కంటిన్యూ గా రాస్తే అయిపోతది
అమ్ వామ్మో పెన్ తోనేనా పెన్సిల్ తోనా
రికార్డు బెండింగ్ కాదు పెప్ రికార్డు కావట్టి హ్ ఆ పెన్నును పా వడలిన్న
ఆహా హెడ్డింగ్స్ ఏమో స్పార్కిల్ లేక్ మ్యాటర్ మొత్తం బ్లూ పెన్నా
ఆ బ్లూ బ్లాక్ కొంచం
హా స్పార్కిల్స్ ఉన్నాయ నీ దగ్గర
ఎంత తీసుకున్నా
తీసుకున్నావా
త్రీ తీసుకున్ ప్యాకెట్ అయితే అది వన్ ఫిఫ్టీ అన్నాడు అయితే త్రీ చాలుగదాని త్రీ అ
జియాలజీ స్టార్ట్ చేస్తామా నేను ఫస్ట్ అవి అది రాయడం రాస్తా మగతా డయాగ్రామ్స్ ఎక్కడతుకు ట్టాల్ ఇగ ఆమె చూసుకుంటది గా ఆ
ఎగ్జామ్స్ తీపించాలనుకుంటా ఉండా
ఆ జిరాక్స్ తీపించి ఎక్కడ పెట్టాలి
ఏసు లీవ్ చేస్తుంది గా అక్కడ పెట్టాలి
ఆహా వైట్ పేపర్ మీద
రాయాలి వైట్ పేజెస్ లో డయాగ్రమ్స్ ఏద్ధం
ఉహ్ ఏంటి ఇంకా కాలేజ్ విశేషాలు
హ
పోయిరు కదా టూర్ కి ఏమైంది
ఆ
గట్టిగా మాట్లాడమ్మా
మ బాకీసాస్కేళ్ళేది ఉందా
ఆ ఆ బాట్నీ తీసుకెళ్ళిడు కదా
ఆ పాకాల పోయినాం
ఆహా ఏమైంది అక్కడ ఏ ఏం చూపిచిర్రు
చెరువుంది ఆ కొన్ని డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటే సార్ ఎక్స్ప్లెయిన్ చేసిండు వాటి
అది పోయో వచ్చినంక నాకు ఫోన్ చేయొచ్చు కదా నేను ఎట్లాగా రాలేదు కదా నే మీరు ఎక్కడ ఏం చూసిర్రో నాకు ఎక్ప్లయిన్ చే స్తే బాగుంటది కదా
అవున్ నిక్ పీక్ పెట్టినకదా
ఆహ్
పెట్టినకదా నీకు
పిక్కోక్కట్ పెడితే అర్థం అయితాదా నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి కదా
ఆ చెప్పినా మాక్ అర్థంగాలే
అవునా
బానే ఉంది టూర్ అక్కడ ఎంజాయ్ చేసినం లంచ్ ఆక్కడే తినేసినాం సాయంత్రం వరకు రిటర్న్ అయినాం అతనేనా
ఏమైంది మరి వాళ్ళ పెళ్ళి పోతన్నవా పెళ్ళికి
ద్దది ఒకటే రోజు వచ్చింది మ్యారేజ్
ఎవరిది ఎవరిది వాళ్ళిద్దరిది ఒక రోజేనా
ఆ
హ జో ఒక్క రోజు ఇస్తే ఎట్ల
ఎటు ఏళ్లలో అర్థం గట్లేదు
అయ్చ
ఒక అమ్మాయి ఒకటే ఏడుస్తా ఉంది ఇక ఇంకోటిండు పెళ్ళలి ఇవ్వలేకపోతానని
స్సల్ అట్ల ఎట్లొచ్చింది ఇద్దరిది ఒకటే రోజు
ఏమో వాళ్ళ ముహూర్తం అట్ల కుదిరిందట
ముహూర్తం పెట్టుకున్నారా అసలు రమ్యక్ ఎప్పుడు రమ్యకు ఎప్పుడు కుదిరింది
ధరణి కి కుదిరిన తర్వాతనే రమ్య కి కుదిరింది మ్యారేజ్ మాత్రం సేమ్ డేట్ వచ్చింది అఖిల్ వచ్చింది రమ్య ది వైజాగ్
ఓ మ్మ అంత దూరమా
అవున్ ఏం మనసున్నదండి ఈ టైమ్ ల
మరి మ్యారేజ్ కి
మ్యారేజ్ కి ఏళ్ళను అదే డేటు మ్మ్ మ్మ్ ఏప్రిల్ ఫోర్ క వస్తది
ఆహా ఫోర్ క వస్తద
హ్మ్
బుక్ చేసినావా
అర్ధం కట్లే గట్టిగా
ఆ అర్ధం అయితలేదు
ఎటు పోవాల అర్థం అయితలేదా ఫస్ట్ దగ్గర ఎవ్వలదా అక్కడ కెళ్ళి ఒక ఫోటో దిగేసి వచ్చి ఇంకా వాళ్ళకి ఏమనా ఇయాల్సి ఉంటే ఇచ్చేసి మాట్లాడేసి ఇంగు గొ ఆమె దగ్గరికి వెళ్ళాల లేదంటే ఆమే ఫీల్ అయితది ఇగ
టైమింగ్స్ కూడా సేమ్ మరి ముహూర్తం
ఆ ముహూర్తం అంటే కక్ట్గా పెళ్ళి టైం కంటే ఉండాలంటే ఉండలేర్లే గాని ఇంకా మ్మ్ మ్మ్ స్టేజ్ పైన కూర్చోబెట్టినప్పుడు వెళ్ళొచ్చు గ
మళ్ళీ రమ్యది రిసెప్షన్ ఉందంట మరి ఖమ్మంలో
దే ఖమ్మంలో రిసెప్షనా వైజాగ్ కదా
ఆ కమ్మం లో అక్కడ కూడా నైట్ ఉందట
అర్ధం గాలే
అక్కడ కూడా వాళ్ళకి హోమ్ ఉంది
ఖమ్మంలో ఉందంటనా
ఆ
అయితే ఇప్పుడు టుల్వ్ కి వాలింటీ దగ్గర బ్రాహ్మణ్ అదే అక్కడ
ఆ
ఆ ఇన్
థర్టీ కి రిసప్షన్
ఆహా వాళ్ళ హస్బెండ్ వాళ్ళది కమ్మమ
ఆ అక్కడ కాని వైజాగ్ లో ఉంటున్నారు అక్కడ ఇల్లు ఉంది ఇక్కడ ఉంది
మంచిదే
మ్మ్
ఎంతంటా
అవునా
కట్నా
అదే చెప్పలేము
మ్ హూ చెప్పలేదా ఆ లేట్ గా దొరికిన మంచిగనే దొర్కిరు వాళ్ళకి
మ్ తెలిసి అయిపోయిందనుకుంట
ఆ
దిల్ షాపింగ్ అయిపోయిందా కిలో ది వరంగల్ లో
అప్పుడే చేసేసిరా
మ్ కాలేదు శారీస్ తీసుకొని ఫై
మ్ హూ మరి వడ్డానం నాది చైన్స్ అన్ని తీసుకుందా
ఆర్నమెంట్స్ ఇంకా తీసుకోలేదంట అది బుక్ చేసుకుంటదంటా
అయ్యో బుక్ చేస్తే కొన్ని మంచిగా రావు కదా
మ్ టైం కూడా మళ్ళీ లేదు కదా
అవును బుక్ చేస్తే లేట్ అవుతది డ యెళ్ళి తీసుకోవడమే మంచిదిగా
మాటకోసమే ఉన్నదేమో ఇంటి దగ్గర నిన్న మొన్న కాలేజ్కి రాలే
ఆహా దానికోసమే ఉందా
మ్ తీసుకుంటాం
సార్ వాళ్ళకి అందరకి చెప్పారా మరి వాళ్ళు
లేదు కార్డ్స్ వచ్చనాంకా ఇస్తదంటా
ఎప్పుడు ఒస్తాయ్ అంట కార్డ్స్
ఇస్తారు ఇంకెంత టైంని చాల్ డేస్ ఉంది కదా
ఉహూ ఇంగేమో వాళ్ళు చెప్తేనే వస్తా నేను
చెప్పకుండ ఉంటరా చెప్తరు
ఆ
చెప్తరు
చెప్తారా
హ్మ్
అయినా నాకు మ్యారేజ్ ఉంది కదా నాది అక్కడ అది అయిపోయినాంక కుదిరితేనే వస్తా నేను
ఇంగో డేస్ గ్యాప్ మ్యారేజ్ ని మ్యారేజ్ చూసుకోవచ్చు
ఇంటిపా ఆ ఇంటి పనులు చూసుకోవచ్చు ఇంటి పనులు అయిపోయినాంక ఆయన వెంటనే హైదరాబాద్ వస్తే మాత్రం చెప్పలేను లే గానీ
ఫోర్ డేస్లో నువ్వు ఉన్నవా
నువ్వైతే ఫోన్ చేయరాదు
మ్మ్
యో ఆ
చూసా ఫీల్ అయితుంది దానికి
ఆహా ఇద్దరిది ఒకసారే వచ్చినందుక ఏడుస్తుంది మరి ఇంకా టూర్ ఉంది కదా వాళ్ళు ఒస్తారా టూర్ కి ఇంకో టూర్ ఉంది అన్నవ్ గా
హ్మ్ అఖిల ఒకటే రావోచు రమ్య రాదు ఆఫ్టర్ మ్యారేజ్ అఖిల కాలేజ్ కొస్తది
ఇక్కడేనా వాల్ది
ఆ అఖిలా వళ్ళాది వాళ్ళ ఇంటి దగ్గరే మా హస్బెండ్ అదే ఊరు
అవునా అక్కడ నుంచి ఆయన వర్క్ చేస్తడా
ఆ కింద్రారాబాద్ తండని ఒకటున్నాద
ఆ అ
ఉమ్ అ కాలేజ్కి రమ్మే అర్దూరం గదా
కు ఈ సార్ టూర్ కెక్కడకితీస్ కెల్తరంట
మ్లో మేడారమన్నా నాగార్జునసాగర్ ఇంకా పాపికొండలన్ చెప్పిండు సర్ ఏదన్నా ఒకటి
ఉమ్ ఇంగ చాలా లాంగ్ ఎ సరే నేను వచ్చేదింటే నేను కాల్ చేస్తలి సరే బాయ్